హలో ఆ చెప్పండి లక్ష్మి గారు
నవీన్ మీరు ఎప్పుడైనా ఇది కాళేశ్వరం వెళ్ళారా మీరు
లేదండి ఒకసారి వెళ్ళాలి
శ్రీశైలం
లేదు లేదు ఒకసారి వెళ్ళాల అనుకుంటున్నా కాని టైం కుదురుతా లేదు ఇక్కడ
శ్రీ శైలం వెళ్తే బాగుంటది
అవునా కలిసి వెళ్దావా మరి అందరం
నో ఆల్రెడీ పోయిన సంవత్సరం మేం మా ఫ్యామిలీ తోటి అందరం వెళ్ళినం మేము
ఆహా
తడే ఉను
అవునా
ఎంత బాగుంటది తెలుసా వెళ్ళ దారి కొండల పైనుండి ఉంటది పైనుండి కింద వరకు కింద నుండి పైకి వెళ్ళాలి మళ్ళా అంటే మనది ఆంధ్రాను తెలంగాణ బార్డర్ ఉంటది మధ్యలో బ్రిడ్జ్ ఉంటది శ్రీశైలం డ్యామ్ డ్యామ్
నల్గొండనా నిర్మలా ఇక్కడ ఉంటాగా
నల్గండ డిస్ట్రిక్ అది మనం నాగార్జున సాగర్ నుండి వెళ్తాం కదా
ఆహా ఓకే ఓకే
హ
ఎట్లు ఉందో మరి డ్యామ్ ఎక్స్పీరియన్స్ చేసారా
ఉండదు అసలు ఎంత బాగుంటదంటే ఆ నేచర్ కి మనం అసలు తప్పు తప్పనిసరి మన లైఫ్ లో వెళ్లి తీరాల్సిందే అక్కడ చూసి తీరాల్సిందే
అంతేనా
మీ అన్నయ్యక అయితే చాలా నచ్చింది మళ్ళీ వెళ్ళాను అనుకుంటాను
ఆ మరి పోదాం నేను కూడా వస్తాంది మరి పోదాం అంటే
అది ఒకసారి మనం ఫ్యామిలీ తోటి వెళ్తేనే బాగుంటది ఆడ
అదే అదే ఫ్యామిలీతోనే వెళ్దాం అనుకుంటున్నాను
మేము కార్ కిరాయికిి తీసుకొని అంటే రెంట్ కి తీసుకొని వెళ్ళనాం ట్వంటీ తౌజండ్ ఫోర్ డేస్ మళ ఒక్క దగ్గరా మేము వెళ్ళింది
ఆహా
నాగార్జున సాగర్ నుండి డైరెక్ట్ శ్రీశైలం శ్రీశైలం నుండి మనం రిటన్ హైదరాబాద్ ఇ ఇక్కడ యాదగిరి గుటుకు వచ్చినాం
ఆహా ఓకే ఓకే
యాదగిరి గుట్ట నుండి సురేంద్రపురి స్వర్ణగిరి హ
ఆహో సురేంద్ర పూరి కూడా బాగుంటది
ఇవన్నీ చూసిచ్చినం
అవున యాదగిరి గుట్ట సూపర్
లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీ నరసింహస్వామి లోపల విగ్రహం ఎంత బాగుంటది
అవునవును నేను ఒకసారి పోయిన చిన్నప్పుడు
ఇప్పుడు చూడలేదా
ఎప్పుడు చూర్లే అంటే ఈ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అట్లా
అంటే మీరు ట్రైన్లోకి వెళ్ళి చూసి ఉండొచ్చు ట్రైన్ ను అంటే ట్రైన్ లో నుండి చూసిందచు
ఆ అవునవును అవును ఎస్
దగ్గర బాయ్ చూడండి ఒకసారి ఎంత బాగుంటదు
అప్పుడెప్పుడో వొయినామ్, ఇప్పుడు బోవాలే.
ఇప్పుడు కొత్తగా మనకు, ఈ స్వ స్వర్ణగిరి టెంపుల్ చాలా అంటే. చాలా బాగుంటది.
ఆ స్వర్ణగిరి బాగున్నది, నిజం అక్కడ. ఇప్పుడు వెళ్ళాలి ఏసి.
వెళ్ళొచ్చు కదా ద్దా మీకు హెద్రా.
ఏచ్ అదేగాని అ కాలేజ్ టైమింగ్స్.
దానికె వన్ డే కేటా. అయితే చాలు, మీరు ట్రైన్ కు వచ్చి, ఆడ దిగి మంచిగా వెళ్ళిపోవచ్చు చూసి.
అదేగాని ఇగ, కాలేజ్ గురించి తెలుసుగా మీకు, ఒక రోజు రాకపోతే వాళ్ళు ఫోన్ జెస్తారు మళ్ళా.
అవునా.
అట్లాఅని. వెళ్దాం ఒకసారి మీరు రండి, అందరం కలిసి వెళ్దాం దాదేముంది.
వెళ్ళాలి వెళ్ళాలి, చాలా రొ రోజులయింది బయటికి వెళ్ళక.
అదే.
ఈ ఫ్నానేన్ కంపెనీ ఏం పెట్టుకోలేదు, ప్రస్తుతం మనకు ఇగ. మన పనులు ఉన్నాయి గదా ఇంట్లో.
అదే అదే కొంచం బయట తీరిగితే, మీ మైండ్. టుడే కొంచం రిలాక్సింగ్ ఉంటంది, అట్లా అని.
ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, మనం ప్లానింగ్ జెసుకుందాం.
ఏ మ్యారేజ్ ఆహా ఓ.
సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత. నను ఎప్పుడు వెళ్ళాలే, తరుపతి వెళ్ళాల లను. కొల్తను
నేను ఎగ్జామ్ తర్వాత ఏళ్తా అండి, ఏప్రిల్ల్లో ఏళ్తా, ఎగ్జామ్ తరువాత, నాకుగ్జామ్ ఉన్నాయి సెమ్ ఎగ్జమ్స్ ఉన్నాయి. ట్వంటీ త్రీ నుంచి.
తిరుపతిన.
ఆ తిరుపతి ఏళ్ళాలి కన్ఫర్మ్ గా.
ఏ అప్పుడు మీరు జెప్పండి, మేమ్ మేము కూడా రావాల అనుకుంటానమ్. ఉమ్ వెళ్తామ్ కంపల్స. సరే నేనయితే అసలు, నేను పుట్టినప్పటి కానుండి నేను తిరుపతి వెళ్ళలే.
ఓహో.
ఉమ్.
ఎందుకు మరి ఏమైనా.
ఏం లేదు. తీసుకబోలే ఆడ అమ్మ నాన్నలు, తీసుకపోలే ఇక్కడ. అత్త మామలు తీసకపోలే. నేను అప్ వొచ్చినప్పటి కానుండి, అసలు వీళ్ళు తిరుపతే వెళ్ళలే, నాకు పెళ్ళి పది సంవత్సరాలు అయింది. అ
నేను జస్ట్ ఒక త్రీ ఇయర్స్, బ్యాక్ బోయినా నేను.
అన్ని టెంపుల్ దగ్గర వెళ్ళినాం గానీ, ఒక్క తిరుపతి మాత్రం బోలే.
తిరుపతిలో తిరిగనీ ప్లేస్ లేదు, జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ బోయినా. మొత్తం తరు తిరుపతి మొత్తం తిరుగొచ్చేసిన.
ఉమ్. మనకి ఇప్పుడు ఈ కాల్ కీ. కీ రేటింక్స్ ఎంత అ ఆ.
నువ్వు ఎండు పొవాలి తిరుపతి అంటున్నా.
ఉన్నటే టెంపుల్ దగ్గరయినా ఉంటగ, అన్ని ప్రసాదాలు ఓకే. కాకపోతే, అది ఎంత బాగుంటది లడ్డు.
అవును ఏది చెప్తున్నారు మీరు ఫస్ట్
ఇప్పుడు మనం ఈ కాల్ మాట్లాడుతున్నాం కదా దీనికి రేటింగ్ ఉంటది కదా మనం వన్ టూ త్రీ పో పయి లో
అవునవును
దేంట్లో ఎంతవరకు అని పెట్టాం మరి
దీనికిసార అంటే రేటింగ్ అంటే అది మన ఇష్టపూర్వకంగా ఉంటది కదా వాయిస్ ఏం బ్రేక్ కాలేదు చాలా మంచిగా నడుస్తుంది కాబట్టి ఇట్స్ ఫై ఫై అఔట్ ఫై అఔట్ ఆఫ్ ఫై్
ఓకేనా
బాగానే ఉన్నది వాయిస్ క్లయర్గా ఉన్నది అంత బాగానే ఉన్నది యాప్ బాగానే ఉంది
ఓకే మరి నేను దానికే సెట్ చేస్తా
ఆ సరే అం సరే కే